కానీ అట్లే ఉందా
ఆ బాగున్నారు నువ్వు బాగున్నావా
అమ్మ నాన్న అంతా బాగున్నారా
ఆ అందరు బాగున్నారు
మీ చెల్లి బాగుందా
ఆ బాగుందిరా పిల్లకేమి
అయ్యో
అత్త బాగుందా
ఆ బాగుందిరా మా అక్క ఇప్పుడు ఉద్యోగం చేస్తాంది కడపలో
ఏం జాబురా
అది ఇదే కార్ షోరూమ్ లో ఆ ఇచ్ అదే కార్లు అన్ని చెప్తారు కదా ఇట్లా ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో ఏ మోడల్ కొనాలా అని చెప్పి అట్లా మాకు చిన్న కోటు ఇచ్చినారు పొట్టి ఉంటది కదా ఆ సూట్ లో కావిడిగా ఉంది పాపం మీరోజు చూసిన ఫోటో ఇంకేమి విలేకతో మాట్లాడినావా పోలియాతోట్ ఆ ఇప్పుడే కదా పోతాంది కొంచెం కొంచెం నేర్చుకుంట ఆ పిల్ల కూడా
హ్మ్
ఇమెంచక వస్తున్నావా మరి
ఆ శగలేలో వసంది కథ వస్థ
షీలీల రాద అనుకుంటారంట మళ్ళీ అన్ని పోస్ట్లు డిలీట్ చేసినారంట ఇన్స్టాగ్రామ్ లో
ఏమో నా అయితే రాను
సీధే కలాక
శ్రీలీల వాస్త ఆయమ వసా ఏంటనే ఒక రోజు వద్దాంలే అనుకోండి ఇంకెవరు ఉన్నార రా చెప్పు ఫస్ట్ ఇయర్ లో అంటే వాళ్ళ కమెరుూ
మ్మ్
టయర్ అందరు ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పు ఎవరు అప్పుడు కొంచెం ఎంజాయ్ చేసినావు అప్పుడైనా అట్లనే ఉన్నారు నే ఒక్కదాని
ఇప్పుడు మేము వస్తాం కదా మధు కూడా వస్తది నేన వస్తా
వస్తారువేమో కానీ అందరి దగ్గర ఉంటాము లేదో
అట్ట ఏం లా అందరూ ఒకే చోటి కలిసిపోతే అందరు కలిసి ఉంటా ఒక్కొక్కరు సపరేట్ అయితేనే నాక ఎవరు లేరు సపరేట్ అయ్యక మధు వాళ్ళతోనే ఉండాలి నేను కూడా భారతీ వాళ్ళు సపరేట్ అవుతారేమో
భారతి కూడా డౌట్ ఏ వస్తుందో రాదో
భారతి ఎందుకు రాదు రా కిరణ్ ఉండాల
ఏమో రాన అనిందా రానని క్లాస్ లో మధు అడిగినప్పుడు మధు అడిగినప్పుడు రాననింది మళ్ళీ రామ్ రా రా అంటే వ వస్తానండి
ఆహా
తెలి దోసయి వచ్చేదిలిన్నప్ప
మ్మ్
ఇకా వీళక పోది కూడా వస్తదిలే ఇదర లాస్ట్ టైం
ఆ అవును ఇదే లాస్ట్ గదా ఇంకా నె స్ట్ పెడతారో పెట్టరో పెట్టర్లే టూ ఇయర్స్ ఒకసారి నేను ఇప్పటి వరకు ఒక్క ఫెస్టి కూడా రాలే ఇదే ఫస్ట్ ఒస్తే మాత్రం
ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో రాలేదా
మ్మ్ హ్మ్ ఏది రాలా లేదురా ఏమో అప్పుడు ఎడకో పోతా ఉన్నాను ఆ అప్పుడు మా ఫ్రెండ్స్ ఒచ్చినారు నువ్ వండర్లాకు బొవాలా అని జెప్పి అ రాలే ఆ రోజు కానీ అప్ ఇప్పుడు ఎవ్వరు ఒచ్చినారా మనకు తెలిసిన ఒళ్ళు ఎవ్వరు రాలేదు అందరు హిందీ వాళ్ళు పాటలు బాడే హిందీ వాళ్ళ ఒచ్చిన
పాట పెట్టినారు ప్చ్ ఊ అంటావ మామ సాంగ్ వుంది చూడు
ఆ ఆ
అది ఆ పాట బాడిన ఆమె ఒక్కటి ఒచ్చింది
ఆహా మంగ్లీ మంగ్లీ వాళ్ళ చెల్లెలే
మ్మ్ ఊ అంటవా మా అ మ్మ్ మ్మ్ అంతే అదొక్కటే బాగా ఎంజయంటే ఇగ ఆ ఒక్క పాటకే జూడు బాగా ఇగా మిగతా పాటలన్ని వాళ్ళు ఎన్ని పెట్నా వేస్టే మేమంతకు మేము పాడుకొని ఎంజాయ్ జేసినం
ఉ ఉం
తినడానికి బాగుంటయి స్టాల్స్ అన్ని ఎక్కువ
మళ్ళ ఆడ గూడ రేటే కదా
అవును ఆ తక్కువే ఉంటయ్ అనుకుంట వన్ ఫిఫ్టీ బిర్యానీ వన్ ఫిఫ్టీనే ఉంది
ఆహా కానీ ఏమంటే బెంగళూరులో వీళ్ళేమో హిందీ పాటలు కన్నడ పాటలు పెట్టీ ఎగురుతారా మనకేమో అవి నచ్చవు అది అర్థం కావు ఎగరాలన్నా గుడా
ఆ ఏందో అన్ని అట్లాంటివి పెడతరు
ఊమ్ ఏమో చూద్దాం ఈసారి శ్రీ లీల గూడా కన్నడ అమ్మాయి కావట్టి మేబీ కన్నడ పాటలే పెడతారు అనుకుంట
అవునా శ్రీ లీల కన్నడ అమ్మాయా అందుకే గద పిలుస్తా ఉండేది
ఆ ఆ పిల్ల కన్నడా రష్మికమందన వీళ్లందరు కన్నడానే రా
తెలుగమ్మయేమో తెలుగు అందుకి పృచారం అనుకున్నాం
ఉహు లేద్ లేేదు
ఆ కన్నడ అమ్మాయంట
ఊమ్ ఇంకా చానా మంది ఒస్తారు ఎవరెవరు ఒస్తారని చెప్పినారు ఎవరు ఓస్
ఎవరొచ్చిన వేస్ట్ ఏ మనకు ఎంజాయ్ ఉండదు పాడు ఉండదు ఏదో మనం మనం సాంగ్స్ పాడుకుని
మనం మనం పాటలు పాడుకోవాల్సిందంటావా కొన్ని పాటలు మాత్రం మ్యాండేటర్గా పెడతారు నాటు నాటు ఊ అంట్ అంటావా మమా ఈ పాటలు మాత్రం కంపల్సరీ పెడతారు ఈ రొండు పాటలు లేకపోతే ఇది ఫీలింగ్స్ పాట ఆ పాట ఈ మూడు పాటలు పెడతారు మన ముఖానికి ముష్టెషినట్టు
చూద్దాం లాస్ట్ ఇయర్ వాన పడింది ఇంగా దానికి
అవునా
ఉమ్ వాన బడింది ఇంకా సు సూపర్ ఉండే తెలుసా
ఆహా
నైట్ బా వాన పడింది గబ్బు లేప్పుకున్నాం షూస్ అన్ని వైట్ షూస్ వాన ఆ వాన పడితే ఇంకా సు పర్ ఉంటాది
ఉ అంటే ఆ ఈవెంట్బ్ ఆ మధ్యలో వరకే చేయలేదా పూర్తిగా అయ్యేంత వరకు వర్షం పడిన కూడా అట్లే పెట్టిన రా
ఆ వర్షం అన్నా కూడా అట్లే ఉంది ఆ ఏమ టెన్ టెన్ థర్టీ ట్టి లీవెన్ అయిందేమో అబ్బా
ఆహా అంత వరకు ఉంటదా
ఆ
లాస్ట్ టైమింగ్ ఎంత
కరెక్ట్గా అయితే తెలీదు గానీ టెన్ థర్టీ వరకు అయినా పెడతారూ అంటుంటా
ఆహా టెన్ థర్టీ అని చెప్పారంటే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతది
బాగుండే ముందు
అనిరిద్ ఏ కాదు కాదు అనిరుద్ వస్తాడంట గదరా అనిరుద్ అనిరుద్ ఆ వాడొస్తే బా బతాయి పాటలు ఏమమ్మా
ఆ అనిరుదొస్తే బా బాడుతారు బాడ్
ఆ అందిద్దున్నా బాగుంటాయి
ఊ
తిందాం మరి ఏమో ఈసారి బాగ నేను గుడా ఈ రొండు సంవత్సరాలు లేక ఇక్కడికి రాలేదు గదా ఇక ఇయర్ అన్నా మిస్ అవకుండా ఉందాము అనుకుంటున్నా అట్లీస్ట్ ఏదో ఒక రోజు తెలుస్తాది కదా మెయిన్ పీపుల్ ఎరోజు వస్తున్నారని ఆ ఒక్క రోజు వచ్చినా కూడా సల్
ఒక్క రోజొచ్చినా చాలు
ఆ
ఏమంటే ఎట్లాంటి డ్రెస్సులు వేసుకోని వస్తారో ఏమ బా ఒక్కొక్కరు
మధు ఎచ్కోరావాల బాడీ కాన్ బాగుంట మధు వన్ పీస్ వేసుకోరావాలా బాగుంటది అంటున్నా
అంతే ఇంగా
చూద్దాంలే మరి ఆపిల్ల వస్తాదా నాక్ డౌట్ ఎందుగంటే టెన్ థట్ లెవెన్ అంటాన్నారు కాబట్టి ఆప్పిల వస్తదా రాదా అని డౌట్ గానే ఉంది నాకు వస్తుంటే వస్తాదిలే
మున్ ముందు సారి అయితే భారతీ వేసుకొని వొచ్చుండే వన్ పీస్
ఉం ఉమ్ తెలుసు ఫోటోలంతా పెట్టి భారతి ఎవరి మీదో ఎక్కి డాన్స్ అంతా ఏసింది గదా
ఆ వాళ్ళు రూమ్మేట్స్ ఉంటారు ఎవరు ఉంటారు ఇంగ అయినా ఫౌజ్ వీళ్ళున్ వీళ్ళును ఇంకా వాళ్ళు ఎవరు
అక్మల్ వాల్ల
ఆ వీళ్ళంతా ఒక దగ్గర ఉంటారు నాకందుకే రాబుద్ది గాదు వాళ్ళ్ దగ్గి మా క్లాసోల్తో ఉన్నా గుడా
విలేక ధ్రువన్ తీసుకొస్తుంది మా ఫౌజియా అక్మల్తో వస్తుంది
లాడల్ల బాబా
ఏమి మళ్ళా
కొట్సైన్నదేవర అంకు మాట్లాడట్లే అనుకుంటవ్
అదేమో అర్థమే గాదు ఒక రోజేమో బా క్లోజ్ గా మాట్లాడ్
నాకుం ఏం చెప్పిందంటే మొన్న నాకు బ్రేకప్ అయి వన్ మంత్ అయిందిరా అంటుంది
అయ్యమ్మా
ఎంతమందితో బ్రేకప్ చేసుకుంటాదే
ఉన్నంత పరిచయం చేసినాడంట ఆ మాట్లాడుతాదంట వాళ్ళన్నతో మరి వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే మళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళందరికి ఎందుకురా చెప్పడము
మాడే అట్లున్నీలే వాడొకడు ఇద్దంట ఇద్దర గావాలంట వాది
అవునా
న్యామల్ల
ఇదేం ఇదేన్ తీస్ ఓకే ఆ అమ్మాయ ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండు అని పల్లో
ఇంకొక పాప ఉంది వాడితో పాటు ఏమో చెప్పిండే ఎతిక్ ఆ ఎతిక్ అని చెపినానంటు ఇస్మాయత్
అదే ఏదో ఫ్రెండ్ అమ్మాయి నాకు ఆ అమ్మాయే ఇంపార్టెంట్ బెస్ట్ ఫ్రెండ్ అని ఏదో మాట్లా
అట్లే రమ్మను అట్ల కాదు ఆన ఆ అమ్మాయి కన్న ఈ అమ్మాయే బాగుంది ఇద్దరు కావాల అన్నారు
అంటే అమ్మాయి ఫ్రెండ్ కదా ఫ్రెండ్ కాదా
ఫ్రెండు లేదు ఏం లేదు
వామ్మో
ఈ పాప ఎంత ఏదో మాట్లాడద్దు అని చెప్పిన కూడా మాట్లాడుతున్నాడంట
మాట్లాడకుండా పెట్టు ఆ పిల్లోనికి
ఎందుకు లేదు లో కూడా అట్లే అంటంది గా
అమ్మా ఈ పిల్ల
నేర్పిల్ల ఇంక బాగుంటుంది
అవును చాట్ జీ పీ టీ చూస్తేనే తెలిసిపోయింది కదా అంతా
మ్మ్
ఇప్పుడేనా ఏమైనా అంటే చాట్ జీపీటీలో అడగగలరా
అవును అవునా
అంటే అట్లా వేరే కాదు నార్మల్ గా ఏదైనా ఆ ఏం డౌట్ వచ్చినా చాట్ జీపీటీ
నార్మల్ డౌట్ వచ్చేది వేరు పర్సనల్ లైఫ్ అంతా కూడా తీసుకొనిపోయి చాట్ జీపీ టీకి చెప్పడం వేరు పాపం ఆ చాట్ జీపీటీ అనుకుంటాంటది నన్ని ఎన్ని రకాలుగా పడలో అన్ని రకాలుగా వాడుతున్నావు కదా
అవును కదా అది నిజమే
నిజమే ఇంకేం రా
చెప్పాలి
మ్మ్ అయిపోయింది టైం ఆల్మోస్ట్ సరేలే అయితే నేను మళ్ళ ఫోన్ చేస్తాను
మ్మ్ సరే రా బాయ్
మ్మ్ బాయ్
మ్మ్